చిందిరా అమ్మో ఇప్పుడు నేమా ఎమ్ మాట్లాడదాం ఇప్పుడు
అంటే వెదరు
ఓకే హ్మ్ ఓకే హ్మ్
అక్కడ వెదర్ ఎలా ఉంటది.
కంపేర్ టు సిటీ టౌన్ అంటే హ్మ్ ఛీ విలేజ్ టౌన్ అంటే విలేజ్ లోనే బాగుంటది. వెదరు కూల్ గా పీస్ఫుల్ గా గ్రీనరీగా ఉంటది ఈ టౌన్ అంటే మొత్తం పొల్యూషనే ఉంటది. పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ అంటది.
అవున్ బయటి కెటిళ్ళినా
డేంజర్
హ్మ్మ్
ఊర్లో అంటే కంపేర్ అంటే ఎటన్నా వెళ్ళొచ్చు మంచిగా ఉండొచ్చు. ఆ ట్రీస్ ఉంటాయి. కాబట్టి షాడో ఉంటది. ఎక్కువ ఇక్కడ ఉండదు. అస్
సిటీస్ లో ఏది చేసినా మాదంతే ఇంకా విలేజ్ లో ఎంత తో ఎంత ఉన్నా అది ఎంత తక్కువ ఉన్నా అది ఎంతో ఎక్కువ
హ్మ్ మనం ఎక్కువ రోజులు బతకాలన్నా విలేజే బెటర్ అనిపిస్తది. ఇక్కడంటే కష్టం.
ఇంకా అన్ని ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ ఎమ్ బాగుండవు. అన్
అట్ ఫుడ్ సరిగ్గా ఉండదు. ఏది సరిగ్గా ఉండదు సిటీలో బట్ ఉండాల్సి వస్తుంది. సిటీలో ఉండవల్సి వస్తుంది. జాబ్ పర్పస్లకి స్టడి పర్పస్కి సిటీలా ఉండాల్సి వస్తది. విలేజ్ని వదిలేసి రావాలి తప్పదు
అవున్
ఉ హ్మ్ ఇంక మరి
శెప్పల్
హ్మ్ అంటే నువ్వు అటు ఇటు కాకుండా ఉన్నది. అంటున్నావు కదా మీ ఊర్లో ఎలా ఉంటది. మరి
అంటే రెండు జరుగుతది విలేజ్ కి విలేజ్ కి సంబంధించినవి ఏమో ఇంటి దగ్గరకి వస్తాయి. ఒక టెన్ మినిట్ ఫిఫ్టీన్ మినిట్స్ నడిచి యెళ్తే ఇంకా టౌన్ కి ఆ
హ్మ్ దగ్గరలోనే ఉందా మీ ఊరు
దగ్గరలోనే ఉంటది. ఒక వన్ అండ్ వన్.
వెళ్తావా మరి బయటకి.
ఆ నా అవసరాన్ని బట్టి వెళ్తా.
ఓకే అవిష్
ఇంటి దగ్గర కూడా దొరుకుతావు. కానీ అన్ని దొరకవు కదా.
మూవీస్ మూవీస్.
మూవీస్ కి ఆహా లేదు.
పర్మిషన్ లేదా. ఫ్రెండ్స్ తో బయటకి, ఎప్పుడేనా
సో అంటే ఇంకా టెంపుల్స్ అట్లా అంతే.
ఓకే
ఏవి చూసుకున్నా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అంటే మ్యాగ జిమం అందరి మ్యారేజెస్ అయిపోయినాయి.
అవునా
ఆ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అట్లా ఉన్నాం.
డిగ్రీ ఫ్రెండ్స్
డిగ్రీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు బయట బయట నుండి వస్తారు. బయట విలేజెస్ నుండి వస్తారు.
ఓకే
ఇంకా వాళ్ళు కాలేజీ లో ఉన్నంత సేపే, అంటే కాలేజీ కూడా డి ఆ డిస్కంటిన్యూ చేస్తాం. అంటే రెగ్యులర్గా వెళ్ళాం కదా.
ఓకే అవును.
అట్లా ఏమైనా ఉంటే వెళ్తాం అంటే కాలేజీ వాళ్ళకి అంత. పరిచయాలు ఉండవు. ఐదో క్లాసులు ఉన్నామా అంటే ఉన్నమంది.
డైలీ వెళ్తేనే ఉంటది.
అంటే ఇంకా ఇక్కడ. ఇగ అంతా డైలీగా ఎవరైతే
హూ డిగ్రీ కాబట్టి. ఎవరూ ఎల్లర్ ఇక నెక్స్ట్ తర్డ్ ఇయర్ కొ సరికింగ అసలే రారు.
ఊ ఎవరి పనులకు వాళ్ళు అంటే ఇక విలేజ్ కదా కొందరు చేన్ల పనులు అలా ఇలా చేసే వాళ్ళు కూడా ఉం
మ్మ్ మీకున్నాయా
ఆ ఉన్నాయ్
ఊ వెళ్తావా మరి వచ్చా నీ కన్నీ వర్క్స్
ఆ ఆ ఆ వర్క్స్ రావు నేను వెళ్ళాను పేరెంట్స్ మమ్మీ వెళ్తది డాడీ కూడా వెళ్ళారు. ఆ అప్పుడప్పుడు
ఆ
అప్పుడప్పుడు వెళ్ళి చూడడం రావడం
ఆ
అప్పుడప్పుడు వెళ్ళి చూడడం రావడ డం టైం పాస్కి
సరదాగా కోస్సేపు ఆడుకొని వాటర్ ఉంటాయి.
ఆ అన్నీయ మా అన్నీ ఉంటాయ్ ఉవు లేని అంటువేమో ఉండవు.
బాగుంటది అలా బయటికేళ్తే ఉ విలేజెస్లో అయితే మంచిగుంటది ఫ్రెండ్స్ కూడా ఇంగ అలా ఈవినింగ్ టైమ్ లో సరదాగా బయటకి తిరీగేసి
ఆ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఏమున్నాయి. ఇంటి దగ్గరనే ఫ్రెండ్స్ బయటికి ఎవరు ఎవరి ఇంట్లో వాళ్ళు
నేన్ చిన్న గున్నప్పుడు అయి తా ఆడుకునే వాళ్ళంలే గాని అయ్ ఇప్ ఇప్పుడైయితే పంపర్లే వెల్తారు. అవసరమా అనే క్వషన్ మార్క్ పెడతారు మనం
బాయ్స్కి వేరే విధంగా ఉంటది గర్ల్స్ వేరే విధంగా గుంటది.
బా్స్ క ఎనీ టైమ్ పర్మిషన్ గ్రాంటెడ్ అమ్మలగే అమ్మళకి ప్రాబ్లం అయితే ఏమున్నా
అవును
ఏ గ్రూప్ ను
వీకాం
ఓకే ఎలా ఉంది మరి
బానే ఉంది ఇంకేంటి రికార్డ్స్ రావడం ప్రాక్టికల్స్
హ ఆ సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయ అంటున్నా
సబ్జెక్ట్స్ అవి ఎట్లా ఉండేవి ఉండే
గోయితే ఫ్లోనా గోయితే ఫ్లోనా ఎనీ సబ్జెక్ట్స్ అంటే సెమిస్టర్ కి మీకు ఫై ఫైయా
సిక్సెస్
ఓ
లాంగ్వేజ్ టూ
లాంగ్వేజ్లు అయితే ఉంటాయిలే
ఫోరు
ఓకే
వాట్నిస్ బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్
ను్ బైబిఎ స్టూడెంట్ఓకే
తెలుగు ఇంగ్లిష్ ఇవి అయితే అందరికీ ఉండేటివి
ఆ తెలుగు ఇంగ్లీష్ అయితే అందరిక ఉంటదిలే
ఆ
ఇంకా మిగతా బ్రాంచడ్స్లు బట్టి ఉంటాయి వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ ఉంటదా మీకు కాసియస్
చేసి వాళ్ళు తీసుకుంటారు తీసుకునే వాళ్ళు
కే మీకు నువ్వు తీసుకోవలే
ఆ లేదు
ఓకే
అంటే ల్యాబ్ టెక్నిక్ ఆ ల్యాబ్ ఎవరైనా ఇట్లా ల్యాబ్ కి ట్రైనింగ్ తీసుకుంటా అనే వాళ్ళు వాళ్ళకి అది తీసుకుంటారు
ఓకే
అ
క ఏంటి మరి మరీ కాల్ మాట్లాడ్తే ట్లే మనర
అంటే చెప్ పి మాట్లాడాల్సి ఒస్తది
ఒకే
అందరు ముందె మాట్లాడ్తం సైడ్కి ఎళ్ళి ఎం మాటలు ఉంటా
ప్పుడు గర్ల్స్ గర్ల్సేలెగని అంటే అనో పసన్స్ మాట్లాడ్తే తిడ్తరు గదా
ఆ అంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఒస్ తది అన్ని
అకె
ఎక్స్ప్లెయిన్ జేష్న తర్వాతనె మాట్లాడాల్సి అస్తది వాళ్ళ మధ్యలో ఒచ్చి ఎవరు అనేసి అడిగినా అంటే చెప్ చూపిచ్చె అంత ఉండాలి గదా
ఉ
ఉ
మే
అంటే సౌండ్ పెద్దగానే పెట్టి మా లాడ్తా
అకె మన పైన వాళ్ళకి నమ్మకం ఉంటే ఏం గాద్లే హు
అంటే గర్ల్స్ తో ఎట్లా మాట్లాడ్తారో బాయ్స్ తో ఎట్లా మాట్లాడ్తారు
హు ఆ ఇది గర్ల్స్ గర్ల్సే గాబట్టి ఏం గాదు మనేజ్ జేయొచ్చు ఫ్రెండ్ అని జెప్ ఒచ్చ అడు ప్రాబ్లంలెగని
చెప్పేశిన్సిన
ఒకే
ఆ ఇట్లిట్లా మాట్ మాట్లాడాల్సి అస్తది అంటే సరే అనేస్
ఊ
ఉ ఓకే మీక్ దాంట్లో ఏమైనా జీరో జీరో అనేసోచ్చిందా
ఆ నాకు చాలా వచ్చాయ్, నీక్ నాక ఫిఫ్టీన్ దాకా అయిపోయినయ్.
ఆహా నేను అప్పుడు చేసిన కదా టూ దాన్ కి జీరో జీరో వచ్చింది. ఫస్ట్ దానికేమో హండ్రెడ్ అచ్ చ్చిందంతె
ఓకే
ఉమ్ నేనేమనుకున్నా అంటే నువ్వు చేసినా, నేను చేసిన మీ ఇద్దరికి కౌంట్స్ కలుస్తయేమో అన్
లేదు లేదు నువ్వు చేసినవు అనుకో నీకే వస్తది, నేను చేసిననుకో నాకు వస్తది. ఉమ్ ఇద్దరికి ఇప్పుడు ఫోర్ ఫోర్ ఛాన్సెస్ ఉంటయ్. ఇప్పుడు నీ టూ ఛాన్సెస్ అయిపోయినయి అనుకుంట. నాతోని
ఆ టూ ఛాన్సెస్ అయిపోయినయ్.
ఉమ్ నాదిపుడు నీది ఫస్ట్ కాల్, నాకింక త్రీ బ్యాలెన్స్ ఉంటయ్.
ఆ తనకు కూడ చెప్పండి, ఇంకొక తను ఉంది కదా, తనకు నేను వన్ టైమ్ చేశాను.
ఓకే ఆమెన్ని సార్లు చేసింది, ఓకే నైటు
జేయమనండి మాట్లాడతా.
ఓకే ఓకే
త్రీ టైమ్స్ చేసి చం కొంచెం మాంగ్ సారు ఏయే మన మీ కాలంకే
అవునా ఏం వర్ ట్లో ఉన్నట్టు ఉంది మరి. ఉమ్
అంటే జస్ట్ టెస్ట్ మెసేజ్ పెట్టినా నేను ఓకే.
ఉమ్ ఓకే
ఉమ్
చెప్తాన్లే, ఆమెతో నిన్నలె మాట్లాడా.
ఆహా అంటే ఆమె మీ దగ్గర కాదా మీ ఫ్రెండ్ కాద
కాదు ఇందులోనే పర్ మచ్చమైనది ఇందులోనే ఖర్చ అయినది కాంటాక్ట్ షేర్ చేసుకున్నాం అనమాట ఆమెకి చేసిన వాళ్ళు నా
అంటే దాని ఏమందంటే హాస్టల్ హాస్టల్ అంది కదా
ఆ అస్లే
అదే ఇకా మీ ఇద్దరు ఒకరే కావచ్చు అనుకున్నా ఆ
ఇంగా అసలే ఏంది ఇండ్లనే పరిచయం అయిపోయింది, నీ ఆ టూ డేస్ నుంచి మాట్లాడినాం ఫోర్, ఫోర్ కాల్స్ ఇద్దరివి అయిపోయినాయి. ఆమె వేరే వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు నాకు నెంబర్ ఇచ్చింది. నే నేను వేరే వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు ఆమెకి నెంబర్ ఇచ్చా.
అవును
హ్మ్ అయిపోతే అనుకుంటా మ్యాక్స్ ఆ పాపవి ఇంకా, టూ ఏ టూ వన్ ఓ ఉంటది నాకు తెలిసి.
ఆ మీది ఇవి ఈ వర్క్ ఎవరు చెప్పిన్రు అక్క మీకు
నాకా ఫస్ట్ ఉన్నది కదా ఒకటి తెలుగు స్టడింగ్ దని
ఆ
అరే నేన్ మళ్ళీ చేసా ఆగ్ కా జేసి